హలో ఆ వినిపిస్తుందా
ఉమ్ వినిపిస్తుంది డైలాగ్ మాత్రం మారదు ఏం చేస్తున్నారు
ఏం లేదు తిన్నా ఇప్పుడే ఇంక పడుకున్నా మార్నింగ్ మళ్ళీ వాకింగ్కి వెళ్తాను నేను
అవును నన్ మీ స్ స్నాప్స్ చూస్తాన్నా ఓ ఎక్సర్సైజ్స్ అన్నీ చేస్తాం అదేండి కుంది
అవును
మేలు అ అవి చేసే నేను చాలా సన్నగా అయింది మీరు చేస్తే చాలా బెటర్ కరోనా టైమ్ లో చాలా చన్నగా అయిపో పోయినా అవి చేసి మళ్ళీ కరోనా అయిపోయినాక లావయినా
కరోనా
మా ఇంటి పక్కనేనా గ్రౌండ్ ఉంది సో అక్కడ ఉంటాయి
అవి చేస్తే బాగుంటది
చాలా బాగుంటది మళ్ళీ ఆపేసడానికి అంతా లాభ అయిపోయినా
ఆహా అంటే ఇప్పుడు నువ్వు ఫుడ్ డైట్ లో ఉన్నున్నావా
తేంలా బాగా తింటాంటి నేను కడుపు నిండా తింటాంటీ పందిలాగ పరు కొని అన్ని బాగా చేస్తాంటి
ఎంత సేన్జేస్తావ్ అవి
ఆహ్ ఒక టు అవర్స్ ఆడే ఉంటాంటి ఆడుకుంటా ఆహ్ అంటే చెయ్యను జస్ట్ తాండ్రి ఆడుకుంటా ఉండడి కొచ్చే చేసేది కాసేపు ఆడుకునేది
అవును
ఆ అట్లా సరిపోయింద
ఆ
ఆ డైట్ ఏం అవసరంలా అట్లే సన్నగయిపోతారు
ఆహా ఏం చేస్తున్నారు
నువ్వు మా చెల్లెలు పిలిచింటే రెడీ అవుతాన్న పోవడానికి
ఎక్కడికిప్పుడు
ఇప్పుడు తినడానికి ఎవరన్నా మా ఫస్ట్ నుంచి పార్టీలో ఉండే వాళ్ళు కూడా ఇంతగా ఉండరు
హహ
ఆ మాకు ఫస్ట్ ట్టు జరుగుతంది కాబట్టి బయట పెట్టుకొనింటారు
హ హ
లేకపోతే ఉండేది కాదు
అవునులే పీజులు ఏం పెట్టలేదా
పీజిలో పెట్టలేదు అందుకే పోతున్నాం
హహ
హ
అన్ని దొరుకుతాయి మీకు ఈ టై లో
ఆ దొరుకుతాయి మీరు ఒక్క నిమిషం ఉండదు అంత లోపల నేను చే ఇప్పుడే కాల్ చేస్తా అంత లోపల ఏదో ఒకటి చెప్తారునండి
మీరు కంటిన్యూ టైన్ లో వెళ్ళండి వర్క్ కేలో
ఎన్పిషందా హలో
ఆ హలో
ఇంగ్లీష్ ఉంద
ఆ బాగా అనిపిస్తుంది
వావచ్చ
ఓ ఎక్కడి తెల్లలేదా రేపు శ్రీరామ్నవమికి హలో హలో హలో హలో హలో